బ
ఏం చేస్తాల్లండి తిన్నారా అండి
ఇప్పుడే స్టార్ట్ చేస్తాను
అవునా
వాయిస్ చిన్నగా వత్తంది
ఇది సెల్లు ఇంతే ఉన్నది ఈ మొ మొత్తం వాల్యూమ్ పెట్టినా కాని సౌండ్ తక్కువ వస్తాది
ఆహా ఇందాక మంచిగా వినబడ్డది ఇప్పుడు ఏమో చిన్నగా వినబడతాంది అని
ఈ యాప్ ప్రాబ్లం ఉంటుంది
ఉహూ
ఉమ్ ఏం కర్రీ
కర్రీ కాదుగానీ ఫ్రైడ్ రైస్
అవును
ఇ
ఎక్కడెక్కడ తిరుగుతారు ఎక్కడ ఏం చేత్తల్లు ఈ ఎండలో
ఏడ మరీ ఏదైనా ఒక పని దొరకదు కాదనే తిరుగుడు
అవును
ఏమన్నారూ మీ రావ
ఏం లేదు విలేజ్ గురించి మన పల్లెటూరు గురి వ్యవసాయం ఎట్లా చేయాలే
ఉమ్
ఉమ్ పొలం పొలం దున్నేటప్పుడు ఎట్లాంటి పద్ధతులు వాడాలే ఎట్లాంటి మందులు రసాయనాలు వాడాలే పండుగలు ఎట్లా జరుపుకుంటారు ఇవన్నీ చర్చిస్తారు
ఉన్నారా మామ
లేదు పోయింది బయటికి
పనికి పోయిందా
పనికి పోలే బయటకి పోయింది
ఉమ్
అయితే మన దగ్గర పండుగలు ఏంటి అంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండగ తీసుకున్నాం
ఇప్పుడు వచ్చేదిక ఉగా ఉగాదిగా
జనవరిలో సంక్రాంతి పండుగ చేసుకున్నాము మేము ఫస్ట్సారి కాబట్టి ముగ్గులు బాగా వేసినాం పెద్ద ముగ్గు వేసినాం కలర్స్ కూడా వేసినాం చికెన్ తెచ్చుకున్నాం వంట చేసుకున్నాం తిన్నాం
అవు
పూరీ లేస్కున్నాం ఇంకా సంక్రాంతి రోజు మూడు రోజులు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము ఎప్పుడు వచ్చేది ఉగాది ఉగాది కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం అనుకుంటాను అది ఎట్టుంటయో పరిస్థితులు మా పిల్లల షాపింగ్ అయిపోయింది మేము కూడా షాపింగ్ చేయాలనుకుంటాము
అ
మీరేమైనా చెప్పండి న మీం చెప్తేనే
ఏమని అది ఫిర్చ నైన్టీ నైన్ పోవచ్చా
ఇప్పుడు ఆఫర్ ఉండేది కావచ్చ అండి
ఇంతయా చౌ ఈ త్రీ ఫోర్ డేసే కానీ
ఆ పోయిరండి ఒకసారి నైన్ రూపీస్ ఉంటే ఇయ్వమనండి వేరే అయితే ఏమొద్దు
అ
మొన్న వచ్చినావు ఇట్లా కాని మాకు ద ఏం దొరకలే చిన్న పాప ఏడుస్తాందని పోయినావు అని చెప్
హ్మ్
నైన్ రూపీస్ దొరికితే తీస్తార బాబాయి ఇగ
అ
ఇంకా జ్యూస్లు ఏమన్నా దాగపోయరు ఎండకు
అయిన మంచినీ అది నిమ్మకాయ ఇది తో వాటర్
ఆ
అదే టైం
జాబ్ వేకెన్సీస్ ఎట్లా మీరు సర్చ్ చేస్తారు
అర్థం కాలా
జాబ్ వేకెన్సీ ఎట్లా సర్చ్ చేస్తారు అంటన్న
జ్యాబ్ వెయిటింగ్ జాబ్ వెయిటింగ్
వేకెన్సీ వేకెన్సీ జాబ్ వేకెన్సీ ఎట్లా ట్రై చేస్తారు మీరు అంటనా ఏ యాప్ ద్వారా
మ్ ట్రైచెస్ట జాబు అప్నాని జాబు ఏ అని
మ్
తర్వాత ఇ లోకల్ యాప్
మ్ మీ పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా చెప్తారా మీ పెల్లంట మీ చ మీ వైఫ్ టార్చరు మీ పిల్లల టార్చర్ ఎట్లుంటదండి
అది మా మేడమ్ కి తెలుసు
అదే మేడం మీ మేడం మాకు తెలియదు కదా ఎట్లుంటది
మీ ఆవిడ గురించి ఎంత మ్
ఇంట్లా చిరాకు చెప్తుందా నిదానంగా కూలుగా మాట్లాడుతదా
మంచి గానే ఉంటది నేనే కొద్దిగా పని పోతులేననే ఆ బాధ
అవునా పిల్లలు వింటారా అండి చెప్త టమాట వాల్ వాళ్ళు కూడ చరుడే
నా పిల్ల కొద్దిగ బుడ్డోళ్లు కదా
పా హా
ఎన్నించాలనిీ
ఫైవ్ ఇంకో ఫైవ్
ఆ
నేరు నువ్ అట్లా ఉన్నా నీ స్టోరీ చెప్తాన్నా ఆ అవునా ఇట్లానా అను అనగనగా ఒక రాజు అట రాజుకు ఏడు మంది పిల్లలట ఏడు మంది పిల్లలు ఒకరో ఒకరోజు ఫిషింగ్ వేయరట ఇమ పోతే ఏడు చేపలు పడ్డాయట ఆ చేాపలు పట్టుకొని ఇంటికెళ్ళిళ్ళట ఇంటిక వెళ్ళి స్లాప్ మీద ఆరబోసిారట ఏడు చేాపల ఎరబెడితే ఒక షాప ఎండలేదట చప చేాప ఎందుకుెండలేదా అంటే నాకు గడ్డి బొమ్మ అడ్డుొచ్చింది అన్నాడు స్లాబ్ మీద గడ్డి బొమ్మ ఎవరు పెట్టటిారు అసలు నాకు
జరమాచ్చిందా ఏమైంది
స్లాప్ మీద గడ్డివాము అడ్డుొచ్చిందట
ఆ ఆ
అయితే స్లాబ్ మీద గడ్డి వాము మీద ఎవరు పెట్ట్రు అని అంటే నాకు చెప్పిన వాళ్ళు నాకేం సమాధానం చెప్పాలి ఏమో మా కూడాడు తెలియదు ఎవరో పెట్టి్ర అని అన్నారు సామెతలు వస్తాయంండి మీకు
రావు రావు
హ్మ్మ్ మీరు బా బాగా మాట్లాడతారండి ఎన్నోం కానీ ఏం సైలెంట్ ఏ ఉన్నారు
దనియితో బాగానే మాట్లాడుతు
హ వచ్చేటప్పుడు తక్కువగా ఉంటే వాటర్ మిలన్ పిల్లల తీసుకుపోండి అట్నే తక్కువ బత్తాయిలు ఉంటే తీసుకురండి
ఆ
ఇంక అట్లనే మీ వైపు కూడా ఉన్న దానావి ఇస్తావ అండి
ఇకట్టా
అ
ఆవును
ప్రజెంట్ మీరు ఖాళీ ఏనా
కాలి ఆ
ఏం వర్క్ చేస్తారు
మీరుే ఏమైనా వర్క్ చేప్పిన చేస్తాం
అవునా మాకేం లేదండి మాకు వర్క్ లేగానే మేము కలిగ కూర్స్తుుంటాం మీకేం చెప్తాం
మా పొలం ఉంది అనా బోర్ కడ బోర్ లేదు సక్కగా ఏం లేదు వర్క్ వచ్చేద్దా అంటే తె
ఇప్పుడు వర్షాకాలం వస్తదికాండి ఇప్పుడు సమ్మర్ అయిపోతే ఇప్పుడు ఇప్పుడు మందం ఏదైనా వర్క్ చూసుకొని సమ్మర్ ఆ కార్యశ్రమాన్ని సంపాదించుకొని వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళా పొలం నాటిబెట్టుకొని పొలం నాడుబెట్టడానికి మీరు ఏ ఎట్లా ఏ పద్ధతి యూస్ చేస్తారు
అందరిలాగానేన పనిచెత్తం
పొలం దున్నడం నార్బైయేడం వడ్లు తేయడం నార్భై వేడం మందులు కొట్టడం పొలం నాటు పెెట్టడం అ నాటేస్తే సరిపోతుంది అని దానికి అవునా ఇంకా పెట్టాల
పెట్టాలి వాటర్ పెట్టాలి మందు వేయాలి మందు కొట్టాలి
ఆ అంటే కష్టపడాలన్నట్టు
ఆ
ఊమ్ ఇంకా మీకు చేను చెలకలు ఏమనా ఉన్నాయాండి
ఉన్నయ్ ఉన్నయ్
ఆ ఎన్ని ఎకరాలు ఉంటది మీకు పొలం
మంచిర్యాల లోనే ఒక ఎక్రా ఉంటది.
అవునా వ్యవసాయం ఏన ఇక మీరు చేసెది.
ఆ ఆ
ఊహు నేను నిన్ను మరవజాలను మరి పో మర్చిపోజాలను ఇక కాలము బహు సమయు కొంచెముగా ఉన్నది వచ్చుచన్న వాడు ఆలస్యం చేయకవచ్చును. కదలి జలు యిగో పత్తిపొలం నుంచట నేను చవుతాను వినండి
అవును
పత్తిని పొలం నుంచి ఇంటికి తీసుకు వస్తున్నప్పుడు దాని మీద ఏదైనా కప్పి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జిన్నింగ్ ప్రదేశానికి తీసుకువెళ్ళే సమయంలో కాటన్ బట్ట కప్పాలి, వీలైతే పత్తిని నిల్వ చేసే ప్రదేశాన్ని కేవలం దానికోసమే వాడాలి. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అక్కడ సరైన వెలుతురు ఉండాలి ఎలక్ట్రికల్ కేబుల్స్ లేదా పరికరాలను దూరంగా పెట్టాలి. నిల్వ చేసే ప్రదేశం పొడిగా ఉన్ ఉండాలి తడి ఉంటే పత్తికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. అది జరిగితే పత్తి నాణ్యత దెబ్బతింటుంది. పత్తిలో ఎటువంటి దుమ్ము రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆకులు, బట్టలు పాలి పోమి ఫైబర్స్ నీటి సీసల మూతలు, వెంట్రకలు, బస్తాలు సంచిల పోగులు, పగాకుపోట్లాలు, వంటి కాలుష్యాలను ఏవి కలవకుండా చూడాలి. ఇలాంటివి కలిస్తే పత్తి పువ్వుల నాణ్యత దెబ్బతింటుంది డలివర్ అవనస్ సమయంలో కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి నిల్వ చేసే ప్రదేశంలో పురుగుల నియంత్రణకుగాను నిషేధించిన రసాయన మందులు ఏవి వాడకూడదు. నిల్వ చేస్ విభిన్న పత్తి రకాలను ఒకచోట కలపకూడదు ఊమ్ పత్తి గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పత్తి తోటి కొంచెం ఎందుకంటే అది ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా రేట్ ఎక్కువ ఉంటది
అవును బాకి గూడ ఉంది కొద్దిగా
ఓకే మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఆ ఆ చాలా సంతోషం అండి ఆ
సంతోషం సగం బలం
ఆ ఓకే